ఆ ఉంటనక్క
ఆ ఎప్పుడు ఏం లేదు మరి ఆమెకు తినపించిన
ఆ ఆ అవునా తిన్నరాక్క మరి
తిినలే అన్నాం ఇప్పుడే పెట్టినా
ఇపుడే పెటినవ ఏం కూరా
కూరనా చికెన్
చికెన్ ఆ
చికెనా నిన్న గుడికి పోక ముందుకు లేడు గుడి కి పోక ముందుకు తెచ్చి వండినా చికెను ఇగ అది రాత్రి రాత్రికే కంప్లీట్ అయింది ఆ
వచ్చిలా మరటు పిన్నీ వాల్లు
వచ్చిల్లు కదా ఏడు ఆ వచ్చే ఏమేమోని ఏడు గంటలో పోయినమ ఏడున్నర వరకు ఉన్నాడు అయ్యగారు ఇక చెప్ చెప్స్తా ను మాకు ఎంతలా చెప్పిండు పావు గంటలు చెప్పిండు ఎంతే డేట్ ఆఫ్ బర్త్ అడిగండు ఏ పుట్టిన టైం అడిగిండు ఏ రోజు అని అడిగిండు ఇక అవన్నీ వేసి ఆయనే చూసుకొని పంచాంగం చూసి ఎర అవుక తూ పూజా మంగళార ఈయాల శనివారము దానం ఇవ్వాలి అని చెప్పింది
ఎక్కడ
ఎక్కడనైనా కాదు మీ ఇష్టం అక్కడ ఇచ్చుకుంటే అక్కడ ఇవ్వండి లేకుంటే ఇక్కడ ఇస్తే ఇక్కడ ఇవ్వండి అని చెప్తుంది
ఆహ మర్ పూజా
పూజ గదే అంటలేనా పూజ కూడా
ఆ ఇక్కడ ఎట్లా చేయిచ్చుకుంటారు అక్క
ఉల్లే
ఇక్కడ మన ఇక్కడ కూడా ఎస్తరా
హనుమాన్ గుళ్ల పూజ
ఆహా
ఆ హనుమాన్ గుళ్ల చేయొచ్చు కదా రావుకట పూజ అనే అక్కడ గుడి ఉన్నాయి కదా ఆ అయ్యగారు వేరే అయ్యగారు వచ్చి చేస్తాడట
వేరే అయ్యగార
ఆ అయినే చెయడు వేరే ఆయన చేస్తాడు న అయితే ములుగు నుండి వచ్చిళు నిన్నట్ నుండి ట్రై చేస్తానం మీరు నిన్న పోయిళ్ళు అని చెప్తుండు అని నేనన్నా
ఆహా సిద్ధొచిండా మరి దక్షిణక్క
అర్ధంగాలే
ఓ ఓన్లీ సెవెన్ అండేన్ వచ్చింద
ఆ అంటాండు మరి సరతే వతదంటే నేనున్న పోయి తీసుకొద్దాను కాదక్క అంటా
అవును ఇక్కడ నుండే వచ్చిండ అట్న ఆఫీస్ దగ్గర నుండే
అవును ఆఫీస్ కు పోయి చెప్పి మళ్ళీ ఇట వచ్చిండు
అవునా ఇయ్యో ఈయన వత్త అనేమో అన్నడు
ఆ
వర్షం పడ్డదట వర్షం పడుతుంది అనని వెళ్ టెంపుల్ కాడికి పోతానమనిని చెప్పిరు ఫోన్ చేసిండు
ఆహ
ఇటు వర్షం పడుతుంది అని చెప్తే ఇంగ సరే మెల్లగ రండి అక్క వాళ్ళ ఆల్రెడీ టెంపుల్ వెళ్ళిపోయిలట అని చెప్పి చెప్పింది మెలగ రమ్మని చెప్తే మెల
ఆా
ఏ పోయినామా పా అర్ధగంటల అయిపోయింది ఆ నిన్న మరి ఫోన్ చేస్తే తొందరనే పేయిలేండి అయ్యగారు అంటే నిన్ననంట అయ్యగారుకి బాగా ఏ అడేక వచ్చిందంట నాకే చెప్పలేనంత హెడ్క్ వచ్చింది నేనే ఏం చెప్పాలా అని తొందరగా వెళ్ళిపోయినమ్మా అని చెప్ప మల్గున చెల్లి పెంలయ్య గారు అందుకనే ఫోన్ చేసినా మళ్ళీ ఉన్నారా లేదా అని
ఆహా
ఆ
ఇంకా అంతే చెప్పిండ
ఇ చెప్పిండి ఇ చెప్పిండు చేసుకోండి చేసుకున్నాక నెలల నీ ఆ సంబంధాలు వస్తాయి అని చె చెప్పేండి ఉ
అమ్ముల్ వాల్ వచ్చిల మరి
రాలే అలిగ వెళ్ళట వాళ్ళు అయ్యో నాలుగు గంటలకు చెప్పిందట నాలుగు గంటలకు చెప్పినప్పుడు మరి తయారయ్ ఉండాలి కదా ఐదు గంటలకి ఎక్కింది
అవును
వాళ్ళు రడీ కాలేదట
ఆహా పిన్నను నువ్వే వైరా
పన్న నేను శ్రావణ
ఎట్ల ఆటో కి పోయిర్ర అక్క
ఆటోగా మేము ఆటోలో పోయినాము వాడు బండి మీద వచ్చిండు
ఉ హు
ఆ ఏ చెప్తారు వంట అయిందా మరి తిన్నరా
వంట అయితంది తినాలిగా
ఆ
పత్తను అయి పోతది కద ఇక మనది అయిపోయినక మాట్లాడి యూదం
ఆ
ఇగ అయిపోతాయి కదా అక్క అయిపోయినంక మాట్లాడదులే
లా చెప్పు ఏంజేతనా ఇబల అతర నైటు
తెలవదక్క
పోయిండ తమ్ముడు మరి
ఉన్నాడు ఇక్కడనే ఉన్నాడు
ఆ ఏదో పనన్నవు కదా
పని అక్కడ ఏంటిది వచ్చేటప్పుడే దామేర ఇటు ఏటో కామారెడ్డు కామారమో అటు పోయి హౌస్ ట్యాగులట చేసుకోని వచ్చిండు పత్త అంటే దారిలోనే నేనక్కడ నిలబడితే ఆయన ఇళ్ళలు ఏసుకచ్చుకుం అవును
ఉహు ఏంజేతారు చిన్నమ్మ ఏది
వింటంది
నెగుతన్నా
తా
ఊ ఊ
ఏతంది వామికారి
చెప్పినా కదా లోడింగ్ అయింది అన్ లోడింగ్ అవుతుంది ఇంకెక్కడతంది
ఆహా
ఆ
అన్నయ్య ఎప్పుడతడక మరి
మొత్తడికొరచ కదా ఇపుడు అన్ననికి
ఉహు
లేట్గా వేయండు పది గంటలకొ పదకొండు గంటలకు వేయండు ఆ టీవీ అతందిగానీ ఆమ లెద్ ఇటు పెడతలేర
ఆ
ఉహు మాకు కూడా చెప్పిండి అదే విషయం ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ మూడు రోజలల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ నాలుగు రోజులల్ల పోండని చెప్పిండు సిక్ అయితన్నం ఈడ మెంకూడ
ఇరవై అఐ ఇరవై నాలుగు ఇరవై ఐదు
శని బుధ గురు శుక్రశని నాలుగు రోజులు మంచినే ఉండదట అట
అదే అన్న అదే అని చెప్పలేదా
ఉమ్
అదే అని చెప్పిండు అన్న అన్నాడు కాని ఇ వాళ్ళు తీసుకొస్తారు కావచ్చు వాళ్ళు తీసుకొచ్చామను అంటే ఇగ ఇగ రెండు కలిసి వస్తాయి కదా అని చెప్పి ఆలోచస్తారు మా ఊరు
ఏంటి ఇంకా ఉంటాదేటిది
మొహరం
ఆహా ఉమ్
అట్లా ఒక రోజులనే అన్నీ చూసుకొని మళ్ళీ తెల్లారీ రావచ్చు
దా
మొహరం అంటే అవి చెత్తాం అక్క మటుకిళ్ళ ఎత్తాం
ఆహా మరి చేసినా మిగిలిచ్చి పట్టుకుండ్ర
ఏ ఉంటే అక్క తెల్లారే సరికి కరాబైపోతాయి అల్లాక్ కొబ్బరి గసాలు అవి కలుపుతారు కదా అంటే వాటరు బెల్లంముంది
ఆహా అదిగాదా అది చపాతి చేసి దాంట్లో ముక్కలు ముక్కలు జేసి
ఆ
పది చేసి అది అంత పీస్ పీస్ చేసి చక్కర వేసి లడ్ల్గ దెత్తారు అదిగాదా లేల్లే అమ్మ లేదంగా ఉండాలా గదే మలీద ముద్దమెమో అంటారు మంచిగుంటాయి అవి ఉమ్
అవిగూడా ఎత్తరు
అవునా మోహరం ఎన్నో తారీకున్నా ఇరవై ఏడా
ఇరవై ఐదుకు అయితందటా
అవును
ఉమ్ గదా ఇరవై ఐదుకా ఇరవై ఆరుకా అది తెలివదు ఒకవేళ ఇరవై ఐదు అయితేనేమో ఇరవైనాలుగు నైటు బయలుదేరెత్తడండి
ఆహా
అట్లే గాదు ఇది రెండు కలిపితే వత్తయి కదా అని చెప్పి వత్తడడు
అవును ఓ ఏమైంది ఎత్తలేదా
అత్తలేదు ఎక్కడ కూర్చున్నది అక్క మరి
బాయిటా నిలబడ్డాది ఉమ్ నిలబడ్డాది
ఏమన్నరక్క వాళ్ళు
ఎవలు వాళ్ళ అనేది మానదనేది
మీ వాళ్లే కాబట్టి ఏమంటలేరు కావచ్చు
అదేనుగా ఏరెటోలు ఎందుకంటారు
వాహ ఈ పక్కనోళ్ళ ఇలాంటోలను ఏమనా
ఏ అనరు మన జాగ అయితే ఎందుకంటారు వెరేటోల్ల జాగ అయితే అంటారు
ఆ
నా జాగ్రత్తోనే చేసినా ఎందుకంటే
ఏటు మళ్ళా కాలే కల్వెన్ లేదా
అర్థం కాలే
ఆహా
హలో
అయితే కామరం లో వాల్లు ఇంటికి పోతే ఒక గులాబీ మొక్క తీసుకొని వచ్చిన నేను తీసుకొని వచ్చినా వచ్చేటప్పుడు నార్మలే అక్క చిట్టి గులాబీలుంటాయ్ చుసినావా
ఆహా చిన్నగానే ఉంటది అది
ఆ చిన్నగానే ఉంటది కానీ పూలు బాగా పుత్తయ్ అది పట్టుకొని అచ్చినా వచ్చేట అప్పుడు మళ్లిపోయింది ఇక నీళ్ళు తీసుకొచ్చి నీళ్ళలా పెట్టేసరికు మళ్ళా మంచిగా అయింది అ
అన్నట్లు
సరే అక్క ఉంటానా
సరే